బ ఆ చెప్పండి
ఏం చేస్తున్నారు అండి మీరు
కాలిగానే ఉన్నాను టీవీ చూస్తున్నాను
టీవీ చూస్తున్నారా తిన్నారా
ఆ తినలేదండి ఇంకా తినాలి
అవునా ఏవంట చేసారు
ఇంకా చింతకాయ పచ్చడే ఉంది అండి
చింతకాయ పచ్చడి
ఉ అదే ఇగ కొరవి పచ్చడి లాంటి పెట్టినం
అవునా ఏంటి రేపు మాది కాలే ఇగ అయతుంది
అవుతుందా ఏం కర్రి చికేనా ఇంకా చెప్పంన్ రేపు వెళ్దాం గుడికిెళ్ళాలి
ఆహ అవును రేపు శ్రీ రామనవమి కదా ఎట్లా చెస్తారు మీ ఊర్లో సెలబ్రేషన్స్ బా చెస్తార హు రేప్ ఏమేమి వంటకాలు ఏమేమి చేస్తారు
ఏం చేస్తామని ఇప్పుడే చెప్తున్నా కందిపప్ప అని మాడికాయ వేసి పప్పు వండుదమని అనుకుంటాన మాడికాయ పప్పు
రేపు మాడికాయ్ పప్పు ఫేమస్స్ ఆ హు ఇంకా
పులిహోర చేసుకోవచ్చు మాడికాయ్ పులిహోర
మడికాయ్ పులిహోరా ఎట్ల చేస్తారు మడికాయ్ పులిహోరా
దాన్ని దూరి అన్నానికి రైస్ కు పట్టించి ఆయిల్ పోసి రైసు పట్టించి పసుపాను మామిడికాయ పట్టించి తాలింపేసి దాన్ని రైస్ ని తలింపు
ఇప్పుడు ఆ మామిడికాయలు పు అన్నంకే పట్టించాలా
అ అవునండి పసుపు ఉప్పు మాడికాయ పట్టించి ఆయిల్ అ ఆయిల్ కూడా వేసి కాలు పట్టించి ఉంచి ఒక పది నిమిషాలు ఉంచితే ఇంతలికే పోపేస్ కొచ్చు పోపు వేసుకున్నాక ఆ పోపు తీసుకపోయి అన్నంల కలపాలి పోపుల్నా ని తల పోపుకి పోపుగింజలు కరేపాకు శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్ చి ఆ మళ్ళీ తర్వాత ఇది వేసుకుంటే ఇగ సంథింగ్ ఏదన్నా వేసుకోవచ్చు ఇంగువ లాన్
మ్మ్ ఇంగువ హు
ఆ అవన్నీ వేసుకుంటే వేసుకోవచ్చు ఇష్టము ఉంటే లేకపోతే లైట్ గా చేసుకుందాం అంటే పోపు గింజలు శెనగపప్పు కరే పాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవచ్చ అండి
తప్పద్గా మరి
మ్ నా సూపర్ గా ఉంటాది మ్ వడపప్పు చేస్తారు కానీ అవన్నీ బ్రా బ్రామిన్స్ చేస్తారండి మన మన ఇండ్లల్లో చేయమండి అది బెల్లం శాఖ పక్కం కూడా చేస్తారు బెల్లం శాఖ అయ్ టెంపుల్ ఆ టెం ఒకటే మనం టెంపుల్కి వెళ్తే అక్కడ మనకు ఇస్తారు
మ్ గ్లాస్లలో మీరు బాటిల్ పటుక్ టు కెళ్తారా
బాటిలు పట్టుకుపోవండి ఏమైనా ఒక ఎక్కువని పట్టుకపోం
తక్కువేయిస్తారు మేమైతే చిన్నప్పుడైతే మేమైతే చిన్నప్పుడయితే బాటిల్ పట్టుకొని వెళ్లేదు మాదగ్గరైతే
బాటిల్ పట్టుకుని వెళ్లేదా మేము ఒక గ్లాస్ అలా ఇక ఒక గ్లా నేనైతే తాగుతాను వాళ్ళకి మా పిల్లలయితే కొంచెం కొంచెం అట్లా తీసుకుంటారు ప్రసాదం లెక్క
ఓహో అంత డీసెంట్ అండి మీ పిల్లలు
అంతే అండి వాళ్ళు తాగరండి ఎక్కువ
హ
వాళ్ళు ఏదైనా అయిష్టంగానే ఫీల్ అవుతారు
అవునా మరి అట్లుంటే ఎట్లా అండి
అంతే అడి ఇప్పుడు జెనరేషన్ కిక్షన్ తీరే అంత అలాగనే ఉంది కదా
అవువును ఏం తినరా అయితే
అంతే ఇగా వాళ్ళకి ఇష్టమైంది అయితే వాళ్ళకి ఇష్టమైన ఏదైతే అయితే తింటారు ఓకే ఇష్టంగా అండి ఆశ్రధ చేస్తారా?
ఉహు అన్న శ్రద్ధ చేస్తారు అనుకుంటా నెక్స్ట్ ఇంకేమున్నాయి దసరానే ఉంటంది అదే డైరెక్ట్ ఇగ
కృష్ణాష్టమి ఉంటుదిగా
కృష్ణాష్టమియా ఏమో మరి
అవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయా అండి సమ్మర్హాలిడేస్స్ లో ఎక్కడికన్నావెళ్తున్నారా అండి.
సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి ఎల్లేటట్టు లేదిగ
ఊ మీరు ఉన్నదే హై అక్కడ ఇంకా అక్కడే
హ్మ్మ్ ఎండలు ఎట్లున్నాయి బాగున్నాయ ఎండలు
ఇంకా చెప్పండి ఆ అవునండి ఎండ కాలం బానే ఉంది
అవునా బాగో
సాయంత్రం అయితే గాని బయటికేళ్లాల్సివస్తుంది. ఇంగంతేగా సాయంత్రం ఏవైనా ఉంటే మార్నింగ్ అవర్స్ పనులు లేకపో నయి సాయంత్రం ఈవెనింగ్ అవ్ వర్స్ పనిలోంటయి ఇగ మధ్యలో బయటికి ఇనేటట్లు లేదు
హూ ఇంకేముంది ఇంట్లో పని చేసుకోవడం కూర్చోవడం ఇగ ఎండకి యాడ బయటకి వెళ్ళేటప్పుడు మ్మ్ ఇంకేంటి రేపేంటి ప్లానింగ్స్ మరి
తే ఇగ టెంపుల్కేవేళ్దామని అనుకుంటున్నాము. అలా మైబాద్ గుడ వెళ్ళి వద్దామని అనుకుంటున్నాము.
ఊహూ బాగా జరుగుతదా మీ దగ్గరైతే ఇగ పండగ
ఆ చాలా బాగా జరుగుతదండి. ఉగాది ఓకే బాగానే జరిగింది పచ్చడి చేసుకున్నాము ఉగాది పచ్చడి చేసినాము.
మ్మ్ ఎవరు మీరే చేసారా
ఆ మా ఇంట్లో యజమాని చేసి డ్రండి మేము చెయ్యమండి మా సార్ చేస్తరు.
మీ సార్ మీ ఇంటికి యజమాని మీ సారేనా
అవునండి. ఉగాది పచ్చడి అయ్ వాళ్ళే చేస్తారు. ఆ బానే చేస్తడు తర్వాత నెక్స్ట్ అన్నము మళ్ళ నాన్ వెజ్ గ్యారెలు చారు ఇయ అన్ని రకరకాల వంటకాలు చేసుకున్నాము. ఈవనింగ్ బక్ క్షాలు చేసుకున్నాము.
ఈవినింగ్ బచ్చాలు కూడా చేసుకున్నార
భక్షాలే చేసినామండి పూర్ణాలు తెలవు
ఉహు మేము అయితే మటన్ చేసుకున్నాము. గారెలు చేసుకున్నాం. పూర్ణాలు చేసుకున్నాం. బ
ఆ చాలా హ్యాపీగా చేసుకున్నామం ఉ
ఉం మా దగ్గర ఇంకా దేవుడు గ్రామ సేవకు వస్తడు హారతి ఇస్తాం మేము
ఆ చెప్పండి
మా దగ్గర దేవుడు గ్రామ సేవకు వస్తడు మంచిగా మేము హారతి ఇస్తాం.
వస్తాయ అండి మా దగ్గరికి దేవుడు మాగ
అవునా మేము అయితే హారతి ఇస్తాం. మంచి అనిపిస్తది. ఆ దేవుడు వస్తేనే మాకు పండగల
మేం కూడా వస్ అవునండి మాకు కూడా దేవుడు వస్తాడు. కెమెరాలతో ఫోటోలు కూడా దిగుతామండి. ఆ దేవుని దీంత ఇండియా చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగా జరిగిందన్ ఈరోయి ఈసారి సంవత్సరం ఎలాంటి డిస్టబెన్స్ లేదండి ముఖ్యంగా పక్కన ఒళ్ళతోని ఆళ్ళతోని వీళ్ళత్ తోని ఎవరితోని డిస్టబెన్స్ లేకుండా ఆ ఫ్యామిలీ హ్య హయ్ గా దీసు లమండి
అవును ఎవరన్న వచ్చార ఇంటికి వేస్
ఎవ్వరు లేరండి మా వరకే ఇక హ్యాప్ టికెట్ తీసుకున్నాము
అవునా
ఊ లేకపోతే ఎప్పుడు ఒకడిస్ డిస్టబెన్స్గా ఫీల్ అయ్యేది ఈసారి ఓకే అండి.
ఉహూ మంచిగా అనిపించింది
ఓకే ఇంకా ఇల్లు కట్టుకున్నాక ఇక మన మన మీ ఇల్లు ఇల్లు ఇల్లు కట్టినాక మళ్ళా సొంతంగా మళ్ళా మంచిగా చేసుకుంటాంమండి పండుగలు ఇగ ప్రతి ఒక్క పడుగ అనుకుంటున్నా అవునండి కడదామని అనుకుంటున్నాము ఫ్యూచర్ ఆలోచన
ఇంకా ఏంటి
ఇంకా ఏముందండి ఏ
ఏం చేస్తున్నారు అందరు
ఏమి లే మరి భోజనం చేస్తున్నారు డిన్నర్ చేస్తున్నారు పిల్లలు గంతే ఇగ నేను టీవీ చూస్తున్న ఉ అవునా ఇప్పుడే చేస్తున్నారు ఆ ఇంకెప్పుడు తింటారు
ఇగా లేట్ అయింది ఈ రోజు కొంచెం మా కజిన్ వాళ్ళ దగ్గరక వచ్చా
ఉ
ఒహలే ఉందని నేను వచ్చిన సందర్భంలో వాళ్ళు చికెన్ తెచ్చారు చికెన్ వండుతున్నారు
ఉ
ఈరో చికన్నే రేపు తానం చేసి గుడి
ఆ టెంపుల్ కెల్లాల అక్కడ టెంపుల్స్ ఏమి ఉన్నాయండి పక్కన టెంపుల్స్ ఏమేమి ఉన్నాయండి అక్కడ
ఆ టెంపుల్స్ అంటే ఇక్కడ వీళ్లంతా దరు అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి కిందనే మా దగ్గరే పెడతారు కళ్యాణం చేస్తారు అక్కడికి వెళ్ళి దన్నం పెట్టుకని అన్న దానం చేస్తారు అన్నం తిని రవళి కళ్యాణందరి
ఉ
మక్కడ కూడా బానే జరిగింది లేకపోతే ఏదైనా టెపల్ కెళ్తే లేదా
మీరేం స్పెషల్ స్పెషల్ ఏం చేస్తారు రేపు పడుగ సందర్భంగా
ఇంకా రేపు స్పెషల్ ఏముంటుంది బెల్లం పానకమే చేస్తాం
బెల్లం పానకం చేస్తారా మనకు టెంపుల్లో కుదిరినట్టు కుదరదు కదాండి ఇంటికాడ
ఆ ఏం చేయాలి ఆ బెల్లంని ఫస్ట్ నానబెట్టాలి నానబెట్టిన తర్వాతికి ఒకే ఒక దాంట్లో కొంచెం మన టుంటజర్ ఇంకా యాలకు యాలకులు వేయాలి ఫస్ యలకుల పొడి బాగా దంచాలి
అవునా
జీరో గ్రైండ్ చేయాలి దాని తర్వాత ఒక్కటి రెండు మిరియాలు వేయాలి మిరియాలు వేసి వేరే దాంట్లోకి బెల్లము వాటర్ ఫస్ట్ బెల్లం నీ కాగ కరగబెట్టాలి అది కరిగిన తర్వాత కి వాడ కట్టుకోని బాగాట్లా కలపాలి వాళ్ లేసి బాగా కలపాలి కలిపి కొద్దిసేపు ఒక పది నిమిషాలు స్టోర్ చేసుకొని తాగాలి బాగుంటది డు రై ఎలా అంటే మన చెరుకు రసం ఎక్కుంటది అది కూడా ఐరనే కదా బెటర్ బాగుంటది
అవును కాబట్టి ఇంకా వాళ్ళు ఇక చాలా అంద చాలా మంది వస్తారు కాబట్టి ఒక డ్రమ్ నిండా చేస్తారు నీళ్ళ నీళ చేస్తారు మా ఇంట్లో అయితే ఇక బా మంచిగా ఇంట్రెస్టింగ్ గా చేస్తాము
అవును అది వడ పప్పు వడ పప్పు కూడా బానే ఉంటుంది
ఉమ్ అవునండి
హ్మ్ సరే అండి రేపు మంచిగా ఎండ్ అవునవును ఎంజాయ్ చేయండి మంచిగా దేవుని దగ్గరకు వెళ్ళు రేపు పొద్దున
ఆ ఓకే అండి హ